ఆ చెప్పండి.
హాయ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరు బాగున్నారా
హ్ బాగున్నా తిన్నార లం చ్
మీరు తీన్నారా
తిన్నానండి. ఏం కర్రీ చేశారు. ఈ రోజు
మమీడికాయ పచ్చడి
ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా బాగుంటది. మామీడికాయలు. కొత్త కొత్త కాయలు కొత్త పచ్చడి పెడుతా ఉంటారు.
ఇగా ఏండు మిర్చి తెంపీ మామీడికాయ పచ్చడ పెట్టేస
అవున
హ్ బాగుంది. టేస్ట్
బాగుంటది. ఇప్పుడు సమ్మర్ సీజన్ గాదా కొత్త కొత్త మమిడికాయలు ఓస్తాయి. మీకు ఫ్రూట్స్ లో ఎక్కువ ఏ ఫ్రూట్ అంటే ఇష్టం.
ఆ ఫ్రూట్స్ లైక్ వా ఆ కోకోనాట్ ఇష్టం. హలో హలో హలో
హలో చెప్పండి. కొబ్బరి బోండలు తగు తారా కో
ఆ ఆ అవీ అంటే బాగా ఇష్టం. మళ్ళీ వాటర్ మిలాన్ అంటే చాలా ఇ ష్టం
ఇప్పుడు సమ్మర్ లో వాటర్ మిలన్స్ బాగా వస్తయి స కదా
ఆ అవే తెస్తున్నాడా
నాకు ఫ్రూట్ లో ఎక్కో కివి ఫ్రూట్ అంటే ఇష్టం తరువాత మాంగో
ఉహు
నార్మల్ డ్రగన్ ఫ్రూట్ కూడా తి
జ్యూస్ గ ఇట్లా ఏమ చేసుకోరాా మీరు
ఆ ఫ్రూట్స్ సలాడ్ చేస్తాను నేను అప్పుడప్పుడు ఇక సమ్మర్ కదా ఇప్పుడు డాడీ డ్యూటీకి వెళ్ళి అన్న కాలేజ్ కి వర్క్ వెెళ్ళసి వచ్చినాక
ఎట్ల చేస్తారు చెప్పరా
ఫస్ట్ మంచిగా ఒక టూ లీటర్స్ పాలు తీసుకొని వేడి చేసుకొని వేడి చేసుకోవాలి పాలని మసలు పెట్టుకోవాలి
హ్మ్మ్
కస్టర్డ్ పౌడర్ అంటారు తెలుసా గుర్తుందా
ఆ ఓకే తెలుసు
పౌడర్ ని ఒక బౌల్లో లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొనిక్ ఉండలు లేకుండా మంచి దాన్ని కలుపుకోవాలి ఒక పిండి బ్యాటర్ లిక్విడ్ లెక్క
ఉహు
కలుపుకొని ఇప్పుడు పాలు టూ లీటర్స్ పాలు వేడి చేసుకుంటున్నాం కదా వీడ్ని అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అప్ప అలాని వై కలర్ లో ఉన్న పాలు క్రీమ్ కలర్ లో మారుతా ఉంటాయి కలుపుకుంటా ఉంటే వేడి యమా సుల్తన్ంట కొంచెం చిక్క పడితే పాలు దాంలోకి కోసి సుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పాల్ చల్లగాయేంత వరకు అంత లోపల మనము మనకి ఇష్టం ఇష్టమైన ఫ్రూట్స్ బననా గ్రేప్స్ స్ట్రాబెరీ చెెర్రీస్ మన నచ్చిన ఫూట్ చే మనమేం ఫ్రూట్స్ అయితే తింటాము ఆపిల్ దానిమ్మకాయ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి పెట్ కోవాలి ఆ పాలు చల్లగా అయితాయి కదా అంత లోపల చల్లగా అయినాక ఈ ఫ్రూట్స్ అన్ని అందులో యాడ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్రూట్స్ అన్ని వేడికి ఉడికిపోయి టేస్ట్ చేంజ్ అవుతుది
ఆ
సో పాలన్నీ మొత్తం చల్లగ అయినాకనే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అందులోకి
ఆ హ చల్లయినాక కూడ అందులొ కలిపితే టేస్ట్ వస్తదా
పాల్ మొత్తం కూల్ అవ్వాలి చల్ల గై పోవాలి మొత్తం
ఆహా
అయిపోయినంక అందులో బనాన బనాన మెయిన్ అల
ఆ బనాన ఏయకపోతే టేస్ట్ ఉండదా
ఆ కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటది సో బనానానే మెయిన్ ఇంగ్రీడియంట్ బనాన, ఆపిల్, గ్రేప్స్ ఇక మనకి నచ్చిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మళ్ళీ
ఆహా
అవి చల్లగా అయినాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మొత్తం చల్లగైపోద్ది తర్వాత ఒక బౌల్ లో గ్లాస్ లో పోసుకొని తింటే బాగుంటది టేస్ట్
చేసావా ఎప్పుడన్నా
అ చాలా సార్లు చేస్తా
ఉ ఎవరన్నా బాగుందన్నారా మరి
మా ఇంట్లో నేను చేసిన వంటలు బాగానే తింటారు. చాలా ఇష్టం వాళ్ళకి నార్మల్ గా నేను బిర్యానీ గాని ఇట్లా ఫ్రూట్స్ సలాడ్ సోరకాయతో ఒక స్వీట్ చేస్తారు తెలుసా కద్దుకా కీర్ అంటారు.
అ తెలవదు నాకు
ముస్లిమ్స్ బాగ చేస్తరు ముస్లిమ్ ఫెస్టివల్ నార్మల్ గా ఫస్ట్ మనం సోరకాయని పొట్టు తీసుకొని తురుముకోవాలి గింజల్లేకుంట తురుముకొని సో అక్కడి నుంచి ఒక లిక్విడ్ లాంటిది వస్తు స్తది కదా ఇట్లా
ఆ రసం
ఆ రసం అదంతా పిండుకొని మంచి గ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి
ఆహా
సిపి ఎప్పుడైతే చేసుకుంట టామో ఆ ముందు నైట్ సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి వాష్ చేసుకొని
ఆ సొరకాయ ఉన్నదని ఆన ఆ రోజు మనం సగ్గుబియ్యం నైట్
ఇక మనం ఈ రోజు ఆ ఈరోజు చేసుకుంటాం రేపు చేస్తాం
హలో
సగ్గుబి హలో ఆ సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యం నాన బెట్టుకోవాలి నెక్స్ట్ ే తురుంకున్న సొరకాయని ఒక గిన్నెలోకి వేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకొని ఆ గిన్నెలోకి వేసుకోవాలి నెయ్యి వేడి ఎక్కాక సొరకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సొరకాయలో వాటర్ వస్తాయి కదా వాటర్ అంతా పోయే వరకు సొరకాయ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
హ్మ్ హు
ఉడికినాక దాంట్లో మనం సగుబియ్యం ముందుగా అది దాని పేస్ట్ లెక్క చేసేసుకోవచ్చు లేదా నార్మల్ సగ్గు బియ్యం యాడ్ చేసుకోవచ్చు
రసం వేసుకోవచ్చు పేస్ట్ వేసుకోవచ్చు
డైరెక్ట్ సగ్గు బియ్యం వేసుకోవచ్చు లేదా నార్మల్ వేసుకోవచ్చు
హ్మ్ ఇవి రెండు మంచి బాడీకి మంచిది
అంటే కొంతమందికి సగ్గుబియ్యం పంటికి తగులుతా అంటే నచ్చదు కదా సో నాకు నచ్చదు అట్లా నేను మిక్సి పడుతదాన్ని
అది మిక్సీ పడితే టేస్ట్ ఉండదు కదా కావత్ సగ్గు బియ్యం నానాపెడతారు కదా రా
ఆ నానా బెట్టి నేను మిక్సీ పడ్తా నార్మల్గా సగ్గు బియం అలా తాక్తా అంటే అంత నచ్చదు నాకు
ఆహా
సో ఆ సోరకాయ ఫ్రై అయినాయ సగ్గు బియ్యం పేస్ట్ అందులో యాడ్ చేయాలి యాడ్ చేసి అది ఒక టూ మినిట్స్ ఫ్రై చేసినాక పాలు యాడ్ చేసుకోవాలి ఒక వన్ లీటర్ పాలు ఆ టూ లీటర్స్ పాలు ఇగ మనం సేమియా టైప్ ఎట్లా లిక్విడ్ ఫామ్ లో ఉంటది అట్లా కొన్ని పాలు యాడ్ చేసి కొని మసా పెట్టుకోవాలి
ఇప్పుడు నార్మల్ పాలు తీస్ సరా మీరు గెదా పాలు తెచ్ కుంట్రా
నార్మల్ ప్యాకెట్ పాలే
హ్మ్ హు
హ్మ్
ప్యాకెట్ పాలు టేస్ట్ ఉండవు అనుకుంటా
అంటే ఫుల్ క్రీమ్ గోల్డ్ పాల ప్యాకెట్ అంటారు తెలుసా అది
అ ఓకే
ఆ పాలు తీసుకుంటాము నార్మల్గా కోవా దొరుకుతది బయట రెడీమేడ్ షాప్ లో స్వీట్ షాప్స్లలో లేదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కోవా కోవా యాడ్ చేసుకోవాలి పచ్చికోవా
ఆహా
అ కోవా యాడ్ చేసుకున్నాక సేమ్ కస్టర్డ్ పౌడర్ లైక్ కస్టర్డ్ పౌడరు ఆ పాలల్లో యాడ్ చేసుకొని మస్ లో పెట్టుకోవాలి మసిలి నాక కొద్దిగా ఇలాచి పౌడర్ ఈయాలకల పౌడర్ ఉంటంది కదా అది యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పై నుంచి యాడ్ చేసుకుొని కలుపుకోవాలి అది కొద్దిగా గ్రీన్ గ్రీన్ కలర్ ఉంటంది కలర్ ఇన్ కేేస్ కొంతమంది కలర్ యాడ్ చేసుకుంటారు కొంతమందికి నచ్చదు
ఆ ఒకళకి నచ్చదు ఒకళ్ళకి న చదు
గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఇ ఇష్టం ఉంటే అడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు
ఆ
అంతే అది సేమ్ అది కూడా చల్లగానాక ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే బాగుంటది
ఆ
ఇది ఎక్కువ ముస్లిమ్స్ తింటారు ముస్లిం రంజాన్ ఫెస్టివల్ అప్పుడు బాగా దొరుకుతుంది హలీన్ త పాటు ఇది
ఆహా
ఆ ఎప్పుడైనా హలీం ట్రై చేశారా
ఆ లేదండి హలీం మనకి నచ్చదు
వచ్చద
ఆహ అది ఎప్పుడు తినలేదు కూడా
అవును ట్రై చేయండి బాగుంటది అ చికెన్ ట్రైదివండి మటన్ మటన్ అంత టేస్ట్ ఉండద ఇవన్ చికెన్ బాంట
మటనే ట్రై చేస్తాయి బెట్ ర ఏమో కదా హలీము మటన్ చేస్తుందా హలీము
ఆ చేయిస్తుంది చేసాను ఒకసారి చేసా బాగానే ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసా తీ
ఉండది
అంటే నేను మటన్ తో ఎక్కువ చేయలేదు ఒసారి ఫస్ట్ టైమ్ అప్పుడు లాక్డౌన్ కరోనా టైమ్ లో ఒకసారి చికెన్ తో ట్రై చేసా బాగా వచ్చింది ఇక మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ రోజు వచ్చిారు త చిన్నారు నచ్చింది నెక్స్ట్ డే మళ్ళీ ఒక టూ కేజీస్ చికెన్ తీసుకొచ్చి మళ్ళీ చేయమని చెప్పారు
ఆహా
చేసా ఈ ఈ ఈ ఇయర్ లో చేయలేదు ట్రై చేయాలి ఒకసారి ఇప్పుడున్న మళ్ళీ
ఇప్పుడు మీ అన్యం చేస్తాం
మన్నకి మొ నిన్ననే రీసెంట్గా జాబ్ వచ్చింది
ఆ
ఇక ఇంకా రాలే అంటే వెళ్ళాలి ఇక జాబ్కి
ఆహ
పంటారు వచ్చిన్
ఆహా మీరు అన్నాచ ఎలా ఇరేనా
అవును ఇత్రరమే
ఒకే మా ఇంట్లో నేను నేను నా ఇద్దరు పిల్లలు
అవును
ఏమ్లే
ఊహు మీకు ఇద్దరు పిల్లల్లో ఎవరిస్తమండి ఒకర్ చిన్నోల్ల పెద్దోళ్ల
ఆ ఇద్దరు ఇష్టమే
హ్మ్
ఎవరిమే ఎవరిని
ఓకే అండి మరి బాయ్
ఓకే అండి బాయ్